హలో
ఆ హలో ఆ హవా రా
ఆ
హలో
హలో
ఆ చెప్పండి ఏం చస్తున్నారు
ఏం లేదండి భోజనాలు అయిపోయినయా
అవునండి అయిపోయినాయి మీ అయిపోయాయా భోజనాలు
ఆయ్
అ ఏ వినోదంట కట్టు చేసి పోన్ అదే తుమ్ కర్క్ బోలో సే బాత్ కరే బోలో
ఇంకా ఏం చేసారు అండి. స్పెషల్ ఏమనా ఏం చేసారు
మేము స్పెషలా అండి మేము బ్రింజల్ కర్రీ చేసామండి.
బ్రింజాం కర్రీ చేసారా
అవునవును ఇంక తిన్నాము అయిపోయింది. మా తీ ఆ చల్ ఈరోజే ఆ తెలిసేది రేపని కాని ఇప్పుడు సౌదీలా ఆ కాలేదంట అయితే మాకు ఎల్లుండందండి సాటర్డే రోజు ఉంది పండగ మాది రంజాన్ పండగ
షాపింగ్ అయిపోయింద మరి
అవును షాపింగ్ అయిపోయిందండి మాది ఇంకా మీరుతిన్నారా మీరేం చేస్ రు
మీమా పప్ పూజేసాం
ఉహ్
ఇంకా బ్రింజల్ ఆ చేశాం
అవునా అండి ఇంకా మీది ఈ ఆ పండగ సామాన్ అంత వచ్ హలో హలో
ఆ ఇప్పుడు వాయసు వస్తుంది చెప్పండి.
ఇంకా మీ పండగ సామాన్ వచ్చేసిందా హలో ఓకే ఇంకా ఏం ప్రిపరేషన్ చేస్తారు. టుమారో మెహందీ పెట్టుకుంటారా అండి.
పెట్టుకుంటాం. టైం దొరిగితే పెట్టుకుంటాం లేప్త లేదు
అండి అందరు చాలా మంది పెట్టుకుంటారు కదాండి రంజాన్ లో ఎంత టైం ఎంత వరకు ఉన్నార్ చేసుకుంటారు కదా అది అందుకు అడుగుతున్నా
ఉహ్మ్
డిజైన్ చేయ్యడం వస్ అండి మీకు మెహందీ డిజైన్
లైట్ గా అట్లా అట్లా వేసుకుంటా. అంత పర్ఫెక్ట్ రాదు ఎస్ అ మీరు చేసుకుంటారా
అవునండి ఏసుకుంటాం ఆ నేను మొబైల్లో చూసుకొని వేసుకుంటాను ఓన్గా అంటే కాదండి అంత పర్ఫెక్ట్ గా ఏదో అట్లా ఫోన్ లో చూస్
ఎడ్రెస్ తీస్కున్నారా శారీ తీస్కున్నారా
నేన్ డ్రెస్ ఏ తీస్కున్నానండి అన్నానికి
మ్ జ్వేల్లెరి ఇయర్రింగ్స్ అన్నీ అయిపోన్నాయా
అ నేనెక్కువ జ్యులరీ ఏస్కోను గోల్డ్ దే ఏస్కుంటానండి నేను అదీ కొనుక్కొని ఎక్క
ఆ బ్యాంగల్సు
బ్యాంగల్స్ ఆల్రడీ ఉన్నాయండి ఇంకా
ఇప్పుడు బ్యాంగల్స్ అయితే
మ్
పాకిస్తాన్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్ లో ఉన్ నేన్ ప్రైజ్ కూడా సిక్స్ ఫిఫ్ టీ ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ప్రైస్ బాగా చాలా ఉన్నది ప్రైజ్ అయితే.
అవును ఇప్పుడు రంజాన్ ఇంగ అట్ల అని చెప్తారు వాళ్ళు.
ఆ ఇప్పు బ్యాంగిల్స్ కూడా త్రీ హండ్రెడ్ ఇలా ఉన్నాయ్ త్రీ హండ్రెడ్, త్రీ ఫిఫ్టీ
ఆ అది స్టోన్స్ బ్యాంగిల్స్ మంచిగున్నాయ్ నిన్న అడిగానండి నేను ఒకసారి టెంతానడుగుతే ఆ
సోట్న్స్ అంటే ఎలా మడుల్లా అంటే ఎట్లా ఉంటాయ్ వైట్ స్టోన్ కాష్
ఆహ్ క్రిస్టల్ లో అడిగితే హండ్రెడ్ రూపీస్ కి డజన్ అన్నాడండి
మంచియే కదా మంచివే కదా హండ్రెడ్ రూపీస్ కి ఎంత సిక్స్ అన్నారా
మమి డజన్కి
డజన్ ఆ మంచిగే కదా మరి ఏ కంగనాల్ లో
ఆహ్ సిక్టీకి గీమంటే అడిగితే ఇవ్వన్ అన్నారు ఇలా మొత్తం మొత్తం నైన్ కలర్ కలర్స్ ఉన్నాయిన్నీ
ఆహ్
అదే రేట్స్ ఆహ్ రేట్లు ఇప్పుడు బాగానే చెప్తారు హియరింగ్స్ ఇంకా ఫుల్ చెప్తారు ఇంకా ఎట్లయినా ముస్లిమ్స్ తీసుకుంటారు కంపల్సరీ
ఆ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే బా అయితే కూడా బాగా తీసకొంటారు
ఆ
చాలా మంది తీసుకొంటారు
అవునండి తీసుకుంటారు
చాలా మంది తీ కొంటారు ఇంకా ప్రైస్ బాగాంటే కూడ రంజాన్ అయితే
బాగా అయితది హలో
ఆ ఆ ఆ చెప్పండి ఇగో మాకు వేరే కాల్స్ వస్ వేరే కాల్స్ వస్తుంది అప్పటి నుంచి అప్పుడు చేస్తే ఫ్రీ లేనన్నారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఫోను ఆ అందుకు డిస్ నేను కడ్ చేయనండి అందుకే కడ్ చేస్ ను వాళ్ళ అలా డిస్టర్బెన్స్ అయితుందని
ఆ ఇప్పుడు మనకి రంజాన్ లోనే బాగా వాళ్ళకి అయితది సీజన్ కదా
అవును చాలా మంది ఎట్లయినా తీసుకుంటారు అనేసి వాళ్ళు ఎక్కువ చెప్తారు ముస్లిమ్స్ ఎక్కువగా చెంకి చెంకి కావాలి కదా స్టోన్ స్టోన్ చెంకి చెంకి తీసుకుంటారు ఇంకా అందుకనేసి ఇగ వాళ్ళు అన్నట స్వప్న షాపింగ్ భాగ్యలక్ష్మి మొత్తం చాలా రష్ందండి నేను
అవును బజార్ మొత్తం క్రష్ అంతే క్రష్ ముస్లిమ్స్ మొత్తం గురు మ
ఆ గట్లనే అయిందండి ఇగా
ఇంకా అందరు పాప వాళ్ళ కనీ షాపింగ్స్ మీ ఇంట్ల అందరికి అయినయా
అవునండి అయినయండి.
శ్యాండిల్స్ చేసుకున్నారా.
ఆ తెచ్చుకున్నామండి నిన్ననే వెళ్ళి చెప్పులు తీసుకొచ్చుకున్నాము రెండు జతలు తెచ్చుకున్నాము. ఒకటి నార్మల్ తెచ్చుకున్నాము, ఒకటి హెవీ తెచ్చుకున్నాము.
అ నేను రొండు తీసుకున్నాను. పాంట్లూన్, పార్టీవేర్, నార్మల్, డైలీ వేర్స్
ఓకే ఓకే ఇంకా
ఇప్పుడు సైడ్ లో ఏం చేస్తా ప్రిపరేషన్ ఏమన్నా ఉందా సైడ్లో
సైడ్ల ఇప్పుడే చేసి పెట్టేసామండి. మార్నింగ్ అంత పొద్దున మల్లీ కర్రీ పొద్దు అన్నం కావాలంటే అవ్వదు కదా నిద్ర అప్పుడే పడుతది అందుక అనేసి నైట్లోనే కర్రీ చేసేస్తాము.
ఆ కర్రి మరి ఏం చేస్త బెండి కాయాలి ఫ్రై ఆ లేకుంటే పుల్సా.
బెండకాయ టమాటా అండి చేసేసామండి. బెండకాయ టమాటా రైస్ నానబెట్టేసుకున్నాము మార్నింగ్ వోన్లీ అవి రైస్ పెట్టుకుంటే అయిపోతుందండి ఇంకా మళ్ళీ మేము స్కూల్కి వెళ్తాము కదా అండి. టైం ఉండదు మాకు ఇంకా పడుకోవడం అంటే వీలు కాదు అసలు. మొత్తం పని చేసుకొని వెళ్ళాలి ఇగ సెవెన్ థర్టీకి అయితే ఇగ వెళ్ళాలండి ఇగ మేము. ఇంకా మీరు మీ వాళ్ళందరూ షాపింగ్ అయిపోయిందా హలో హలో క్యా హోగ ఫిరికే